హలో హలో ఎలా వు న్నారు ప్రయాణంలా ఉన్నారా ఏంటి
నమస్కారం అండి లేదు లేదండి ఇప్పుడే ఇంటికి చేరుకున్నాను
అవునా ఈ మధ్య ప్రయాణాలు చాలా సులభం అయిపోయాయి కదా
నిజమేనండి ఇప్పుడు అన్ని విమానాలు వేగవంతమైన రైళ్లు వచ్చేసాయి కదా
కానీ అప్పట్లో మన ప్రయాణాలు గుర్తున్నాయా
గుర్తులే కదండీ అసలు ఆ ఎడ్ల బండి ప్రయాణమే ఒక అద్భుతం
అవును ఎడ్ల బండిలో ఎడ్ ఇలా మెడలో గంటలు చప్పుడు వింటూ అలా వెళ్తుంటే ఎంత బాగుండేదో
మరి ఆ బండిలో గడ్డి వేసి పైన పరదా కట్టి వెళ్ళే వాళ్ళం కదా
నిజమే గంటలు తెరబడి ప్రయాణం చేసినా అలసట తెలిసేది కాదు అప్పట్లో
అప్పట్లో బస్సు ప్రయాణం కూడా ఒక పెద్ద సాహసమే అని చెప్పాలి
అవును రోజుకు ఒకటో రెండో బస్సులు మాత్రమే వచ్చేవి
బస్సుల కోసం గంటలు తరబడి వేచి చూడడం ఒక అలవాటుగా ఉండేది అప్పుడు
బస్ రాగానే ఆ సీట్ల కోసం కిటికీలో నుంచి కర్చిప్ వేయడం గుర్తుందా మరి
అబ్బో ఆకా పెద్దాలు గొడవలు మామూలు ఉండేవి కావు కదా
ఇక రయల్ ప్రయాణం అయితే ఒక్క పెద్ద పండగల ఉండేది కదా
అవునవును చుట్టాలందరు కలిసి ఒకే భోగిలో వచ్చేవాళ్ళం
ఇంట్లో వండుకున్న పులిహోర ఆవకాయ అన్నం ముటలు కట్టుకొని మరీ వెళ్ళేవాళ్ళం
స్టేషన్ రాగానే ఆ ప్లాట్ఫామ్ మీద నీళ్ళ కోసం పరుగులు తీయడం
అవును ఆ కిటికీ పక్కన కూర్చొని బయట పొలాలను చూడటం ఎంత బావుండేదో అసలు
ఇప్పుడైతే అన్ని ఏసీ కోచలు వచ్చాయి బయట ప్రపంచం అసలు కనిపించడం లేదు ఎవరికి
నిజమే అప్పట్లో ఆ రైల్ ఇంజిన్ నుంచి వచ్చే పోగా ఆ శబ్దం అదొక మజ అంతే
అలాగే మరి ఆ ప్రయాణంలో కొత్త పరిచయాలు గుర్తున్నాయా
గుర్తున్నాయి దిగే లోపు అందరు ఒకే కుటుంబంలో మారిపోయేవారు
ఇప్పుడు పక్కన ఎవరు కూర్చున్నా పలకరించడం పలకరించుకోవడమే కష్టమైపోతుంది
అంతా ఫోన్లలో బిజీ అయిపోయారు కదా మరి
అవునవును అప్పట్లో దారిలో ఏ ఊరు వస్తుందో అక్కడ ఏం స్పెషల్ ఉంటుందో అని చర్చించుకునే వాళ్ళం
నిజమేనండి ఇప్పుడు ప్రయాణం అంటే కేవలం గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే అన్నట్టుంది
కానీ అప్పట్లో ప్రయాణం అంటేనే ఒక మధరమైన అనుభవంలా ఉండేది
మరి సైకిల్ ప్రయాణాలు గుర్తున్నాయా అండి
అవునవునండి సైకిల్ అంటే మనకు అప్పట్లో కార్ తో సమానం కదా
డబుల్ రైడింగ్ వెళ్తూ గాలిలో కేకలు వేస్తూ ఆనందించే వాళ్ళం కదా
అవును ఇప్పుడు అందరికి బైక్లు కార్లో వచ్చి ఆ సంతోషం లేదు
శారీరక శ్రమ ఉండేది కాబట్టి అందరు ఆరోగ్యంగా కూడా ఉండేవారు అప్పట్లో
నిజమేనండి ప్రయాణం అంటే వేగం కాదు అది ఒక జ్ఞాపకం కావాలి అసలు
అవునండి ఇందాక ప్రయాణాల గురించి మాట్లాడుకున్నాం కదా అసలు మన బడికి వెళ్ళే ప్రయాణం గుర్తొచ్చిందా మీకు
అబ్బో రోజుకు నాలుగు ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళే వాళ్ళం కదా
ఇప్పుడు బస్లో ఎక్కడ చెప్పండి
అలాగే దారిలో చెరువులు కాలువలు చూసి వెళ్ళడం ఒక సరదా
మరి ఆ పలక బలపం గుర్తుందా
ఆ బలపం ముక్కలు తినే వాళ్ళం కూడా
ఆవును ఆ ప ఇ మీద అక్షరాలు దిద్దడం ఒక పెద్ద యుద్ధంలా అనిపించేది
మరి ఆ పలక పగిలిపోతే పడ్డ బాధ గుర్తొచ్చిందా
అవును ఇంట్లో తిడతారని భయపడి ఆ పలకను దాచే వాళ్ళం కూడా మనం
ఇప్పుడు పిల్లల కనీ టాబ్లెట్లు ల్యాప్టాప్లు వచ్చేసాయి
అప్పం వాసన తెలియదు ఆ పలక గీతాలు తెలియవు
మరి మన స్కూల్ బ్యాగ్ సంగతి ఏంటి
సంచండి గుడ్డతో కుట్టిన సంచిని భుజానం వేసుకొని వెళ్ళే వాళ్ళం కదా
ఇప్పుడు పిల్లలు మోసన్న బరువు చూస్తుండే జాలి వేస్తుంది
అవును మనకి పుస్తకాలు తక్ ఆటలు ఎక్కువ ఉండేటి
మరి ఆ బడిలో ఇచ్చే మధ్యాహ్న భోజనం గుర్తుందా
గుర్తుందండి ఆ ఉప్మా లేదా అన్నం కోసం క్యూ లో నిలబడ్డం
ప్లేట్ లేకపోయినా విస్తరాకుల్లో ఆ రుచి అద్భుతం
నిజమే మరి ఆ మాస్టర్ గారి బెత్తం దెబ్బలు గుర్తున్నాయా
ఏమో ఆ బెత్తం కనిపిస్తే బ్యాక్ బెంచెర్ కి గజగజ వణికి పోయేవాళ్ళం
కానీ దెబ్బలే మనల్ని క్రమశిక్షణలో ఉంచాయి కదాండి
ఖచ్చితంగా ఇప్పుడు టీచర్లు పిల్లల్ని ఏమి అనలేని పరిస్థితి అయిపోయింది కదా
అంతే మరి సెలవుల కోసం మనం చేసే ప్రార్థనలు
సెలువు ఇస్తారని ఎదురు చూసే వాళ్ళం
హు ఆ వానలో కాగిదం పడవలు వదులుత ఇంటికి రావడం ఒక వేడుకలా ఉండేది
ఇప్పుడు ఏమైందండి మొత్తం ఆన్లైన్ క్లాసులు అయిపోయినాయి ఇల్లు బడి అయిపోయింది
నిజామే స్నేహి స్నేహితులతో కలిసి ఆడుకునే అవకాశం ఇ కాలం పిల్లలలకు ఎక్కడ ఉంది చెప్పండి
మరి ఆ బడి ముందు అమ్మే బొమ్మలు పిప్పర్మెంట్లు గుర్తున్నాయా
ఆ ఆరెంజ్ రంగ బిల్లలు ఒక్క రూపాయికి ఎన్ని వచ్చేవో అసలు
అవునవును ఆ రుచి ఇప్పుడు ఏ చాక్లెట్లు దొరకడం లేదు
పాత రోజులు అంటేనే ఒక మాధుర్యం అండి ఎంతైనా
అవునండి ఇంకా మరి మీకు నచ్చిన చాక్లెట్ ఏంది అప్పట్లో
అప్పట్లో అసలు డబ్బులు ఎక్కడ ఉండేటం అండి ఈ అమ్మ వాళ్ళు ఒక్క రూపాయి ఇస్తేయి చాలు నాలుగు చాక్లెట్లు వస్తాయని స్నేహితుల అంతా కలిసి వెళ్ళే వాళ్ళం
అవునను నేను కూడా మా తాతమ్మ వాళ్ళంటికి వెళ్ళినప్పుడు ఒకటో రెండో రూపాయలు ఇస్తే దాచుకొని స్కూల్లో ఫ్రెండ్స్ తో పాటు తీసుకునే వాళ్ళం బయట ఏదైనా
ఇప్పుడు పిల్లలకైతే పాకెట్ మనీ అని ఎంత డబ్బులు ఇస్తున్నారో తల్లిదండ్రులు అయితే
జనరేషన్ మారిపోయింది అప్పుడున్న రూపాయికి ఇప్పుడు వాల్య లేదు
అసలు పిల్లల డబ్బుల పిల్లలు డబ్బులు ఇవ్వకపోతే స్కూల్ పో కి వెళ్ళమని మారం చేయడం ఎక్కువ అయిపోయింది ఈ కాలంలో
అవును మరి తల్లిదండ్రులు తయారు చేస్తే పిల్లలు అలా తయారుయ్యారండి మన తల్లిదండ్రులు పర్ఫెక్ట్ ఉన్నరు కాబట్టి మనం అలా ఉండే అప్పట్లో
అంతే అండి మనమ అయితే ఒకప్పుడు స్కూల్ కి వెళ్తామని ఏడ్చే వాళ్ళం ఇప్పుడు పిల్లలు వెళ్ళామని ఏడుస్తున్నారు
అవునండి ఇంకా గుర్తుందా పి పీటి టీచర్ చేసే ఆ చేష్టలుజుట్టు ఆయిల్ లేకపోతే కొట్టే విధానం
అ అవునండి గోళ్లు పెంచుకుంటే అందరు ఇముందు గోళ్లు కత్తిరించే వాళ్ళు కొట్టే వాళ్ళు ఎంతయినా అప్పుడు క్రమశిక్షణ వేరేలాగ ఉండేది లెండి
మాకైతే ఏకంగా మా టీచర్ ఉండేవారు పిటి టీచర్ జుట్టు కత్తిరియ్యకపోతే సిదా ఆ సెలాన్ షాప్ నుంచి తోలుకొచ్చి కత్తిరింగ్ కూడా చేపిచ్చే
హు అవునండి మీరు అంటే గుర్తు వచ్చింది ఆడపిల్లలు కూడా రిబ్బన్లు వేసుకొని రాకపోతే జు జుట్టు కత్తిరించిన రోజులు కూడా ఉన్నాయి
అలాగే ఇంప్లైది జవగానే క్లాస్ రూమ్ లోకి వెళ్లడం ఫస్ట్ పీరియడ్ ఇంట్రెస్టింగ్ గా వినడం లాస్ట్ పీరియడ్ అయిపోయేసరికి డల్ అయిపోవడం మల్ల స్పోర్ట్స్ పీరియడ్ రాగానే మల్ల ఊ హుషారవ్వడం
అంతే కదా మధ్యాహ్నం అయితే ఎప్పుడు లంచ్ బెల్ అయితదా అని అందరు వెయిట్ చేయడం ఇగ దానికోసం
అప్పుడే కదండి అందరం కలిసి తినేది కలిసి మాట్లాడుకునేది కొంచమన్నా టైం దొరికేది
హు అంతే అండి అప్పుడయితే మళ్ళీ మధ్యాహ్నం స్కూల్ల్లో ఉండేది భోజనం కాబట్టి పిల్లలందరు కలిసి తినేవాళ్లు
స్కూల్ గురించి అడగడం మర్చిపోయా మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండే అప్పుడు ఏ పీరియడ్ కోసం మీరు చాలా వెయిట్ చేసేవాళ్ళు
నాకా అండి తెలుగు అండి నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు అండి
నేనైతే మ్యాథ్స్ కోసం వేట్ చేసేవన్ని అలాగే మన స్పోర్ట్స్ పీరియడ్ కోసం కూడా చానా వేట్ చేసేవన్ని
అవునండి అంటే ఎంతైనా తెలుగు పద్యాలు ఆ మాధుర్యం వేరే భాషలలో అనిపియ్యదు కదా అండి
అవునవును తెలుగులో ఉన్న తీయదనం ఎ భాషలో ఇలా ఉంటది గాని, అలాగే ఏ పీరియడ్ కాలిగా ఉన్న మ్యాథ్స్ సార్ రావడం గుర్తుందా!
పీటి పీరియడ్ కూడా లాస్ట్ కి మ్యాథ్స్ సార్ వచ్చి తీసుకోవడం, పిల్లలు వద్దని అనడం.
అవునవును బ్యాక్ బెంచర్స్ అయితే అస్సలు వినడముయే కాదు. మేము ఎట్టైనా స్పోర్ట్స్ ఆడుకుంటామని. గోల చెయడం.
హ్మ్ మళ్ళీ జెండా రిపబ్లిక్ డే వచ్చిందంటే కతం, అన్ని ఆటల పోటిలు పెట్టడం. అందరు ఎంతో ఉత్సహంగా పార్టిస్పేట్ చేస్ సేవాళ్ళు
అప్పుడు చాలా బాగుంటది అండి. క్లాస్ రూమ్ లో టాపర్స్ అందరేమో రూమ్స్ క్లీన్ చేస్తరు. బ్యాక్ బెంచర్స్ అందరు స్పోర్ట్స్ ఆడుతరు భలే ఉండేది.
అంతే కదా అండి మరి ఆటలలో ఉన్న వాళ్ళు చదువులలో వెనుకుంటారు. చదువులలో ఉన్న వాళ్ళు ఆటలలో వెనుకుంటారు.
అసలు ఆ ఫోర్, ఫైవ్ డేస్ అయితే ఎంత బాగుంటది ఎన్వైమెంట్స్ స్కూలల్లో ఆ స్పోర్ట్సు టాలో గేయాల్ లో గేమ్లు
అంతే కదండి అందరు కలిసి ఆడుకుంటారు. అన్ని పోటిల్ నిర్వహిస్తారు. మళ్ళీ దానికి సర బహుమతులు ఇస్తారు.
మీరు ఏ ఆటలో పాల్గొనేవారండి మీరేమైనా ఇంట్రెస్ట్ చూపిం
నేనంటే నేను కొంచెం చదువులో ము ముందుండేదాన్నండి. ఎక్కువగా ఆటలలో శ్రద్ధ చూపించేదాన్ని కాదండి.
నేనైతే నా ఫేవరెట్ గేమ్ ఉండేది, అప్పుడు క్రికెట్ మలియు వాలీబాల్ ఆడుతూ స్పీచ్ లు ఇచ్చే వాళ్ళం
అవునా అండి, నేను కూడా ఉపన్యాసాలు ఇచ్చేది అన్ని ఎక్కువగా అందులో నాకు ఎప్పుడూ ఫస్ట్ ప్రైజ్ వచ్చేదండి.
అవున అండి. చెప్పాలండి, ఇంకా అండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తున్నారా మరి టెన్త్ క్లాస్మేట్స్?